చెప్రా
బావున్నా అక్క
బాన్నా కదా బాగున్నావా
వాన చాలా రోజులు అయితాంది అక్క కాల్ చేసి
ఏ లేర ఇయ కొన్ని ఇంటర్వ్యూస్ పోతున్నా అటు ఇటుగా బిజీ ఉంటున్నారా నువ్వు నువ్వు కూడా ఫోన్ చెయ్యట్లే
ఆ క్లాసెస్ ఎక్కువ అవుతున్నాయి అక్క నాన్ స్టాప్ గా ఈ మ దినాక్
అవునా మంచిగా ఎదురుకుంటున్నా నేర్పిస్తార ఈ మధ్యలో కంప్యూటర్ నేర్పిస్తున్నాను కదా నేర్పిస్తుారా మంచిగా
ఆ బాగానే నేర్చుకుంటాను అక్క కంప్యూటర్ తో పాటు సలరీ కోర్చ కూడా కూడా నేర్పి
అవునా ఈ మధ్యలోో గ్యాస్ ఇష్యూ అదిది అని అంటున్నారు మీ హాస్ట లో ఉందా గ్యాస్ విన్ంతా ఓకేనా
ఓకే టూ డేస్ ప్రాబ్లమ్ ర్ుండక అయితే నిన్న మా సార్ తెప్పిండే నిన్న తెప్పినాకంటే కొంచెం మంచిగా అవుతుండే వంటలు టూ డేస్ ప్రాబ్లమ్ ఉండ మా
ఓకేనా మొత్తం అవునాయి బాగుంట కొన్ని ఆ కొన్ని హాస్ తెలిసి కూడా వాళ్ళని పంపిస్తున్నారు అన్నారు మరి
అవునక్కా చాలా అసలు చాలా ఇక్కడన్నా చాలా తెస్ క్లోజ్ అయిపోయినాయి హోటల్స్ కూడా క్లోజ్ అయిపోయినాయి
లంచ్ చేసినావా
చేసిన
ఓటింగ్ ఏం లేదా ఈరోజు
ఉందికానీ ఇగ ఇంట్రెస్ట్ లేదు లే ఎండనబడవోచ్చిన
అయ్యో పోకపోయినా మీ ఫ్రెండ్స్ వాళ్ళ తోని ఎటన్నా
ఆ పోయిర్లే కానీ ఇంక రోజు కనపా ఏదో ఒక సారి
ఉగాదికి హాలిడేస్ ఇస్తున్నార అంటనా
మాకు లేవంటున్నారు అక్
అయ్యో ఎందుకట్లా
అంటే ఓ ఇచ్చేది ఒక్క రోజు ఒక్క రోజు కోసం ఇంటికి పోయి రావడం ఎందుకని ప్రంతలుయ అంట
ఆ నేను కూడా అదే అనుకున్నా మరి నువ్వు ఉన్నాయన్నావు కదా అని చెప్పేసి
లేవంత అక్క ఇందాక ఇంటర్వ్యూస్ అటెండ్ అయి ఇంటర్వ్యూస్ చే వాటి మీద వాగుత
ఇంటర్వ్యూస్ అటెండ్ అయితున్నావ్
నువ్వు అన్నావు కదా అక్క ఇందాక
ఆ ఇంటర్వ్యూస్ అటెండ్ అయితున్నా నేను పోతున్నా
ఏ ఏ టైప్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అక్క
అన్ని బేసేస్ పోతున్నా కొన్ని డేటాఎంట్రీకి పోతున్నా కొన్ని అది ఫైనాన్షియల్ అన్న దాంట్లో ఏస్తాడు కదా
ఆహా ఆ
కొన్నట్లా గూడా వోతున్నా
అవునా
ఇంకా ఇంగ్ అర్ధం గాలే
నెన్ గూడా ఈ త్రీ మంత్స్ కోర్స్ అయిపోతే నేను కూడా జాయిన్ అయిత మీలాగా జాబ్ సెర్చ్ చేసు కల్లుదాచ్
ఓకేరా ఇంట్లో అమ్మ వాళ్ళు ఇట్లా కాల్ చేస్తున్నారా
ఆ చేస్తున్నారు రకా
ఆ అందరు బావున్నారంటున్నారా అక్కవాళ్ళు గిట్లా కాల్
చేస్తున్నారు ఆ చేస్తురక్క
ఏం చేస్తున్నావు మరి ఇప్పుడు
ఏం లే అక్క ఇప్పుడే అటెండెన్స్ అయిపోయింది కింద బయోమెట్రిక్ వేసి బయటికి వచ్చా ఫోన్ చేస్తున
అవును మీ ఫ్రెండ్స్ అయితే బావుండదని
బానే ఉన్నారక్క ఇంట్లో అందరు బావున్నారా అక్క
అర్థం కాలేదా
ఇంట్ల అందరు బానే ఉన్నారా
ఆ అందరు బానే ఉన్నారు
నాన్నకు సర్జరీ అయ్యింది అన్నావ్ కదా ఇప్పుడు బావున్నారా
ఆ ఇప్పుడు బానే ఉన్నాడు డ్యూటీకి కూడా పోతుండు
అవునా
బ ఇంకా ఏం జెయ్యాలి అనుకుంటున్నావు, నెక్స్ట్ ఇంటర్వ్యూస్ వచ్చి ఇంటర్వ్యూస్ ఎటన్నా ఎటు వచ్చేది ఉంటే చేప్పు నేను కూడా చూస్తా
చూడక్క ఇ ఈ కోర్స్ అయిపోయింది మేబి ఒకవేళ ఇ అంటే వేరే కంపెనీకి రిఫర్ చేస్తారంట, వీళ్ళే జాబ్ ఇప్పిస్తారా అన్నారు ఒక మాట అయితే తెలీదు
ఒకసారేదన్న ఉంటే చెప్పు నేను కూడా చూస్ ఒకవేళ నా దగ్గర ఏదన్నా ఉంటే నేను కూడా జుసి పెడతా
ఆ సరే అయ్యితే కచ్చితంగా
ఇంకో మార్నింగ్ ఏం టిఫిన్ పెట్టినారు
ఆ గ్యాస్ అయ్యిపోయింది. అక్క మొత్తం రైస్ చాలా త తొందర తొందరగా అయిపోయే చించ చేస్తున్నారు. అట్లాగే
అవునా ఏ నేను అక్క కాల్ చేసినప్పుడు చెప్పింది. ఇంటి దగ్గర కోతులు ఇదంతా మోసగోళగోలు ఉందంట.
అవునా
అవును అట్లనే పిల్లలు అటు, ఇటు బయటికి పంపేయాలన్నా భయపడుతుంది. ఎండలో ఏది ఉంటే కోతిలో ఒకటి బాధ అయింది.
బా కొడతంది. అసలు బైటికి ఎల్లాలి అంటే
అవును అన్నయ్య అసలు బయటికి ఎల్లలంటే భయమే అయితుంది. ఎండలకు ఎండలు ఎటటు ఇంకా ఊర్లలో ఎట్లుంటున్నారో ఏమో.
ఈ ఊర్లలో ఈ ఎండలకి కోతలకి అసలు ఎ ఉంటదేమో.
ఎండలు కోతులు, కుక్కలు మనుషులకు సేఫ్టీ లేకుండా అయిపోతుంది. రోజు రోజు ఇగ మనుషులకు మనుషులు సేఫ్టీ లేకుండ అయితున్నారు.
ఎ మనుషుల కంటే జంతువులే ఎక్కువైపోతున్నాయి.
అదే అనుకుంటున్నా ఎక్కడ జుషిన జంతువులే ఆ జంతువు వీళ్ళని చంపినవి, మనుషులు చంపినై మళ్ళీ ఏమన్న అంటే మగజీవాలని చంప పొద్దనే కేసులు వాటి పైన
అప్పుడేమో జంతువులు అ కేసేసారు ఇప్పుడు చెతులు అ అందరు మనుషుల్ని చంపుతారు.
మె మీరు ఎవరు జాలిపడాలో అర్థంగా ఏ కొన్ని రోజులు అయితే మనుషుల అంత అంతరించిపోయి జంతువులే బ్రతుకుతున్నట్టుంది.
అవునక్క ఈ వీది కుక్కల దాడి అయితే ఇంకా ఎక్కువ అయి అసలు ఇక్కడతే సిటీక్కడ కూడా చాల ఉంది.
మొన్న అక్కడ నేను కూడా అటు సైడ్, మీ ఏరియా సైడ్ కూడా అట్లనే ఉంటదంట కదా.
అవునక్క ఇదైయితే చాలా కుక్కలుంటాయి. భయమైతుంది నైట్ టై పెట్
అందుకే నైట్ టైమ్ ఒక్కరుది ఒ ఒకరే తెకండి, ఎవరనా దా పక్కన ఫ్రెండ్ వాళ్ళు ఎవరనా ఉంటేనే వెళ్ళం. డి
ఆ అయితేం సలవు ఉండదు. కానీ ఎప్పుడైనా ఎమర్జెన్సీకి వెళ్ళాలన్నా కూడా భయం అవుతుంది.
జాగ్రత్త ఎక్కడున్నా ఇంట్లా కొంచెం చూసుకొని అటు ఇటు తిరగండి. కుక్కలే కాదు ఇప్పుడు మనుషులు కూడా డేంజర్ ఎట్లుంటంది రోజులు మంచిగాలేవ్.
అవునక్క మీకు గ్యాస్ ఉందక్క
మా గ్యాస్ ఉందిలే ఈ గ్యాస్ తోటి ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు ప్రజెంట్ అయితే కానీ అయిపోయిన తర్వాత ఉంది.
ఆ అక్కడెక్కడో వరల్డ్ వార్ జరిగితే మనకు గ్యాస్ రాకపోవడం ఏందో నాకు అర్థం అయితలేదు
కా మేబీ మన ఇండియాలో అసలు గ్యాస్ అనేది లేదు కావచ్చు. అక్కడ పక్క దేశాల నుంచే పట్టుకొస్తారో ఏమో
అవును అనుకుంటా ఎట్లాగో మనం వరల్డ్ వార్ లో పార్టిసిపేట్ చేయట్లేదు కాబట్టి మనకి ఇవ్వట్లేదు ఎమో
ప్రతిసారి ఏ ఇక్కడ యుద్ధం జరిగినా మనకు ఇవన్నీ ఏదో ఒకటి ఒకసారి బియ్యం అని ఒకసారి గ్యాస్ అని ఇంకేదో ఏదో ఒకటి ఏదో ఒకటి ఆపుతూనే ఉంటారు. అసలు ఎందుకో ఇండియా అందుకే డెవలప్ డెవలపింగ్ దగ్గరనే అగుతుంది. డెవలప్ కాకుండా
ఆ ఏప్పుడు ఏదో ఒకటి అవుడు ఎక్కడ ఏది జరిగిన కూడా అది మనకే ఎఫెక్ట్ అయితది. వరల్డ్ మొత్తం మీద
ఒక రేషన్ కావచ్చు
ఇండియాల పుట్టిన పాపం అసలు అక్క ఇండియాలో పుట్టడం మనం చేసిన పాపం అనుకుంటా అక్క
కావచ్చు
ఎక్కడ ఏం జరిగినా మొత్తం మనమే ఎఫెక్ట్ అయితం. ఇప్పుడు ఈ మధ్య ఏదో వైరస్ వస్తుందంట గా అక్క ఆంధ్రాలో స్టార్ట్ అయి నే వచ్చుండే నాకు వేటు న్యూస్ ల
అవును. అది కూడా నేను కూడా విన్నా గాని అదేం ఫేక్ అని అన్నరు. వాళ్ మధ్యల మరి ఇప్పుడు ఈ మధ్యలో నేను ఏం చూడలే గప్పుడు ఏప్పుడో లాస్ట్ వన్ మంత్ టూ మంత్స్ బ్యాక్ ఎప్పుడో జుసినా
అయినా కరోనా వచ్చినాకంచి ప్రతి చిన్న దాన్ని పెద్దగా చేసి దాన్ని వైరస్
అవును అందర ఆట్ ట్లానే ఉన్నా అయినా ఒకసారి బర్డ్ ఫ్లూ అంటారు. ఒకసారి ఇంకేదో ఇంకేదో కుక్కల నుంచి వస్తారు అంటారు. కూదరి నుంచి వస్తది అంటారు.
అవునక్క అసలు ఏదో కరోనా వోచ్చిన కాంచీ మిగతాయి అన్ని భయం లేకుండా అయిపో వన్నీ ఇంకా పెద్ద వైరస్ వొచ్చిన మనం భయపడం.
ఎన్నె సర్మరియా
ఇన్ని సార్లు ఇన్ని వైరస్లు అన్ని మనకి కే వస్తున్నాయి మల్లి
అట్లనే ఉందిం ఎం చేస్తం
అప్పుడప్పుడేమో కాళ్ళు చేతులు పడిపోతున్నాయి. ఏదో కండ్లు తిరిగి పడిపోతున్నాయి ఏమో అర్థం చేసుకుంటారు. అన్నీ చేసింటమ్స్
కనీ నువ్వు ఒకటి అబ్జర్వ్ చేసినవా ఏ జబ్బు వచ్చినా చికెన్ తినొద్దని అయితే పర్టిక్యలర్ గా చెప్తారు. చికెన్ తినొద్దు కోళ్లకే వస్తుంది ఫస్ట్
ఆ ఫస్ట్ కోళ్ళ నుంచి వస్తది ఆట చెకేన్ తినద్దు మళ్ళీ మాటన్
కదా పాపం కోళ్లు ళం పాపం చేేసినా వచ్చి చిన్నగా ఉండడం ఇకా అది కూడా కరెక్ట్ అల్జా ఆటి ఎంత అగృ ఇష్టం ఉంటా అటి నేను అనుకుంటుంటున్నారు
ఆ ఇప్పు కోల్ అసలే వ ర్ోజ పొక్క దగరనా ఎది బల్దుచ్చ పద్ధతి
ఇట్లా పెరిగిన అయినా
ఇప్పుడు ఈరోోజు ఇప్పుడు చూసుకుంట అయితే చికెన్ రేట్లు బంగారా రేట్ల కంటే గ్యాస్ రేట్లు ఎక్కువయిపోయినాయి
రేట్లు చికెన్ రేట్లు ప ఇరేట్లే పెరుగుతాయి అసలు పేవాళ్ళు ఎట్లా బ్రతకలో ఏంపాడు
ఏమో అక్క అసలు ఈ అన్ని రేట్లు ఈ బంగారం రేట్లు అయితే అసలు మనం కొనేటట్టే లేదు ఈ మధ్య
ఇక నెక్స్ట్ టైమ్ రీల్స్ లోలో వస్తుంది ఇక బంగారం రేట్లు చూస్తే ఇక పసుపు పసు కొమ్మ ఇస్కండి తాలిగట్టు
ఆ సేమ్ అట్లనే ఇక ఒక నను ఒక దాంట్లో రీల్లో చూసినా అక్క ఒక ఆమె అయితే పస్తు చీరగా చింపేసి మరీ తాలిలాగా కట్టుకుంటది సేమ్ అయితే పస్తు క
అది ఏంటిది సిమెంట్ బస్తలు ఏవో అవి జింపుకని కదా
ఆ ఎల్లో కలర్ అసలు గోరం అన్ని పెరుగుతూనే ఉండాయి ఇప్పుడు బతకాలి ఎట్లా బతకాలి
కుంటున్నని చూసి గవర్నమెంట్ వాటర్ రేట్లు కూడా పెంచుతాయి కావచ్చు బత్తలు కూడా కొంటారు కావచ్చు
ఆ ఇప్పుడు పెట్రోల్ రేట్లు కూడ మరి న ఇంకా రెండు రోజులు అయితే బస్ కూడా బంద్ చేస్తారు అయితే
వచ్చిందిగా అందుక పెట్రోల్ వేట్లు పెంచినట్టున్నారు అందరుూ తీసుకుంటున్నార అని చెప్పేసి
ఆ రిక్షాలు వస్తుంది మొత్తం వంద డబ్బా డబ్బాాలు పట్
అసలు ఏంటో ఏమో రోజు రోజు అసలు ఎటు అర్థం కాకుండా పోతుంది లైఫ్లు
మొత్తం మీదో మన మన దగ్గరనే వరల్డ్ వారు వచ్చి మన మీద అంతరించిపోతున్నట్ట
ఒకే ఇ అయినా వరల్డ్ వారు కాదట అన్నని అడిగిన నార్మల్గా కొన్ని దేశాలే పార్టిసిపేట్ చేస్తున్నాయి అంట అందులో
అవునా
ఆ ఇ ఇంకా ఇంకేమ నెక్స్ట్ ఏం చేయాల అనుకుంటున్నావు
ఏం లేస్తయి అసలు చేస్తాయిబ్ ఇప్పుడుజాబ్ చేత వద్దాం అనుకున్నా కూడా ఏ వచ్చు వేరే జాబ్ చూసుకుంటారంట
ఖాళీగా ఉండే అయినా త్రీ మంత్స్ ఎట్లా కోచింగే ఉంటది గా
ఏఐ లు కూడా జాబ్ తీసుకుంటాన్నాడిక్ట చాలా మంది జాబ్స్ పోయినా అంట కదా